హలో మారి వెగర మాట హలో
హలో హలో వినిపియట్లేదా
హ హలో
ఇంగ వినిపియట్లేదా
ఆ ఇన పడతాన పడుతా ఇప్పుడు ఇప్పు ఐనపడతాంది
హ్మ్ ఎప్పుమరి
హ
హలో ఏం చేస్తున్నారు అంటున్నా
ఏం ఊరికే ఫోన్ ఫోన్ మాట్లాడతాను ఆ ఎక్కడ మీద ఎక్కడ
కొద్దీ కదా ఇంగ
అట్టన ఎం సీజెస్తావు మరి నువ్వు
ఎం లె స్టడీ నీ నాది ఎంసి ఎంసి హైదరాబాద్
ఎంసఏనా ఏ కాలజ్
ఉమేరా
హ
మీరేం చేస్తారు
నేను వ్యవసాయం చేస్తా
అవునా
ఆ ఇవరకు ఐదు ఆరు సంవత్సరాలు స్కూల్లో పని చేేసిన ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా
ఉవునా
ఆహా
ఎందకు మళ్ళీ వివసాయం చేయాలి
తెంసి ఏ కాలజ ఇక్కడ
నఘ
మేఘన
మెగా ఇంజనిరింగ్
ఏ ఇంజీనీయరింగ్ కాలేజ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మ ఇప్పుడు ఎ బే ఉన్న చేయాల మరి ఏమి ఎందుకు ఏం చేయలేక ఎ పోయినాం
జబ ఎద మన పోేనా
ఈ ఎక్కడ సా సాే సాఫట్ేర్ ఉంద అందరు నా మ ముూ మూని పోతాారు ఇంకా సాఫ్ట్వేర్ న కలికి ఇప్పుడే సార్ రె్యుర్ డిగ్ర అయి ఏదనా పీజీ అయి ఏదయ చెప్పుకుంటానునీ బనాకొచి
ఆ అవును అకా వెయి
టు ఏం సెట్టు ఇవన్నీ అవన్నీ ట్రాష్ ట ఇప్పుడు దేనికి పని రావు నేను మగ్ నీ ఎంబీఏ చేసి ఎవసాయం చేసుకుంటున్నా
అేష
ఆ అదే అదే కొంచెం ఇప్పు ఇక్కడ ఇప్పుడు మనకు ఇప్పుడు నీ రెగ్యు డిగ్రీ అయిపోయింది కదా డిగ్రీ ఆయిపోయింది మంచి ఒక బీడయినా బీడయినా తీ ఉంటాయి మ ఇం ఫ్యూచర్ లో ఒకవేళ
మీరు వేసుకున్నా ఇ ఇే బైద మార్కు వచ్చి ఏంది ఇ హాస్టల్ మీద కట్టుకుండా అని
హాస్టర్ ఫీజ్ కట్టాలి ఇప్పుడు ఇప్పుడు దానివల్ల సర్టిఫికేట్ తప్ప ఇ దేనికి పనికి రా అది ప్రేమ్సయ ఈ
ఆ మలమ్మ కందని పో పర్తు కొత్తలే ఇప్పుడు మా సూపర్ సీనియర్లే మాకు చెప్తున్నారు ఇవాళ సెకండ్ సమ్ స్టార్ట్ అయింది కాలేజ్కి వెళ్ళినం ఏం చెప్ పద్మరాసలు
ఈ ఏ చెప్
అసలు ఏం చెప్పట్లేరుమ్ మ నవ్వొాను ఆమె ఏం చెప్పట్లేదు వచ్చి నిలబడి జుతంది
ఇందా ఇప్పుడు ఇప్పుడు చూసినావా ఇప్పుడు ఏమైతుది ఎంసిఐ చేసిన వాళ్ళలకు బయట ఆపర్చునిటీ ఆపర్చునిటీ లేక వాళ్ళు ఇప్పుడు టీచింగ్ కు వచ్చారు గదే ఇ బ ఇడు డిగ్రీ డిగ్రీ అయిపోయింతారు బీడ్ గట్ రాశి బీడ్ రాి అతే ఒక రెండు సంవత్సరాలు బీఈడ అయిపోతే ఏ స్కూల్లో చెప్పుకున్నా ఈ ఆడలకు మంచిగా ఆ ఇప్పుడు ఇప్పడు ఇప్పటి ఈ కాలంలోంలో ఆడోళ్ళలకు స్కూల్లా ఆపరిచి పలు ఉన్నాయి
అవును న డిగ్రీ అయిపోగానే మకు తోరురు దగ్గర కస్త స్కూల చెప్పిన అయిపో మీర ఎక్కడ ఏరియా
ఇక మాదిూప్పినట్ట
తెరుడా
పేరు చెప్పొద్దు ఊరు చెప్పొద్దుగా ఆ ఆహా అదే ఇప్పుడు హఐదరు రోజలు ఉన్నావా
హ హాస్టలనే ఉన్నా అ కాని ఏదైనా వర్క్ చూసుకోవాలి ఇంగ మా నాన్నకు
ఆహా అయితది అయితది అయితది ఇంటికాని మనకు మీ నాన్న వ్యవసాయం చెతట్డున్నడు గా
అవును వ్యవసాయమే.
హ
బోరువైతంది. మా ఇంట్లో మేమిద్దరం ఆడపిల్లలమే.
ఆ
మ్మ్ నై మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది నేను ఉన్న ఇంగ. నన్ను చదువుపిత్తాండు మా నాన్న.
బాగనే బా చదివిద్దాన్డు. కానీ, ఇప్పుడు నువ్వే కొంచెం ఓ తెలిసినోళ్ళని ఎవరన్నా అడిగి,
మా సార్ వాళ్లు ఏమున్నది ఎంసీఏ చేయండి రా, సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు అనన్ ముందే చెప్పిండ్రు. ఇంగ వాళ్ళ మాటల్ పట్టుకొని నేను
మీ మీ మీకాడ ఎవల్ చేసింర్రు సాఫ్ట్వేర్ మీ మీ మీకెళ్ళి
అప్పుడు వేరేవరు చేయలేదు. మా రిలేటివ్స్ లో నయితే
ఆ మళ్లీ మీ ఊళ్లో కూడా ఎవల్ లేనట్టున్నారు.
మా ఊర్లు ఉన్నయి. అప్పుడు ఉన్నారు గాని, నాకు తెలిసిన వాళ్ళు తొందరగా దగ్ అంటే, ఎంసీఏ కాదు బీటెక్ చేసి చేస్తున్నారు.
లేదు లేదు బిటెక్ ముచ్చటద్దు ఎంసీఏ చేసినోళ్లు ఎంసి, ఎంసి అనేది బ్యాడ్ చాయిస్ ఆ అటుకెళ్ళి ఆ బబ్బల్ రామ్ గాడు, వాడో వీడో ఉన్న వాళ్ళనైనా అడగకపోయినవ్
ఆ
బబ్బల్ రామ్ గాడో, వాడో వీడో ఉంటాడు కదా అడగకపోయినవ్ తెలుత్తది.
ఏ ఊరు మీరు? ఆ ఊరేనా?
ఆ
మరూర
ఈ ఊరే మాట్లాడరాదు ఇప్ ఇప్పుడు అయిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు, తెప్పచ్చు కాని,
మ్
ఈ చెప్పొద్దు కావట్టి నేను చెప్దును. ఫస్టే చెప్దును కాని, చెప్పొద్దని! చెప్పొద్దంట. ఊరి పేరు చెప్పొద్దు, అసలు మన పేరు చెప్పొద్దు కదా!
చెప్పద్దు.
ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయిగా! అన్నవ్ ఇ ఇట్లా కూడ చెప్పొచ్చా అనచ్చా
గేమో
ఆ ఏమోలే ఇది ఇప్పుతి ఇప్పుడు సెకండ్ సెమ్ అయిపోతాంద సెకండ్ సెమ్మా?
మ్మ్ సెకండ్ సేమ్. సెకండ్ సేమ్ ఫి ఫస్ట్ ఇయర్
ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అవును.
అవునా బానక్ ఉల్లా
ఆ హుం అవును
మ్ ఎవరికి ఫోన్ చేసినా దొరకరు కాన్ ఇ పెళ్ అసలే
ఆ
మ్మ్ పాలు ప
ఐ సెట్లో ఎంత ర్యాంక్ ఎంతొచ్చింది.
మీకే తెలియ ట్వంటీ త్రీ
ట్వంటీ
ట్వంటీ తౌసండ్
ఇరవై వేలా మస్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి
మా సర వన్ ఫిఫ్టీ ఎన్నో వచ్చినాయి సిక్స్టీ ఫైవ్ ఎన్నో వచ్చిన
ఫిఫ్టీ ఫైవ్వు ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చి వన్ ఫిఫ్టీకి ఫిఫ్టీ మార్క్స్ ఫై్ార్స్ వచ్చినప్పుడయినా నువ్ చేయొద్దనన్న ఆలోచనాన్న రావాలే
ఏదో ఒకటి చేయలేకదా అన్న
అదే లే ఏదో ఒకటి చేయాలి అంటే నే అనే అంటమా ఇప్పుడు అది ఫ్రీ సీట్ అయింది అనుకో ఓ చేష్ చేసిన ఆ చేష్ ఆంకాదు కదా ఫ్రీజ్ ఇప్పుడు ఇప్పుడు మనకు మన టైం పోతుంది మనీ పోతుంది మళ్ళ దాని వల్ల మన మనకు ఏం ఏం మనకు రిటర్న్ ఏ వచ్చేటట్లేదు ఇప్పుడు అదే బిఈడ్ చేసినాం అనుకో మనక ఏదన్నా మనకు ఇప్పుడు కోచింగ్ మనకు ట్రైనింగ్ ఉంటది స్కూలు లో పోయి చేప్పుడు ఉంటది మనకు ఆ సర్టిఫికెట్ పనికి కొత్తది ఈ సర్టిఫికెట్ మనకు నాలు పకుంటాను కూడా పని చేేయేది ఎంసీఏ సర్టిఫికెట్ని నేను అనేది గట్ల అందుకే కొంచెం అయితే అ లిసి చదువు చదువుకున్న వాళ్ళై ఒక డిసిజన్ అడగాలి మనకు మనకు మనం బ్యాక్గ్రౌండ్ల చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది లేనప్పుడు ఏం చెస్తతే బాగుంటది అనే ఎందుకంటే వాళ్ళకు నౌకర్ రాకున్నా నౌకరులు రాకున్నా వాళ్ళ కు ఎ అరే గిది జెట్టే గిది బాగుండు నా టైం ఉన్నప్పుడు న నేను మిస్ అయినా అని ఇడు నువ్వు నువ్వు అ అని అనుకుంటారు వాళ్ళకు సజెషన్ ఇస్తారు నువ్వు కూడా ఇప్పుడు వేరేటోళ్లకు నెస్ట్ నెక్స్ట్ ఇయర్ ఎంసిఏ చేస్తాన్నానుకు ఏమై చెప్తా చేయమటవా
ఏమనను చేస్తే మంచి కావాలి యూనివర్సిటీ లాంటి దాంట్లో చేయాలి
అది క్యాంపస్ వేరులే క్యాంపస్ వేరు నేనదిగట్టా అందుకే చెయ్యకరా బాబు పైసలు దండగ అయితయి ఆ సర్టిఫికేట్ దేని పని చేయే మళ్ళ మళ్ళా మళ్ళా ఈ డిగ్రీ ఈ డిగ్రీ డిగ్రీ బేస్తోొని మళ్ళ మళ్ళ నెస్ట్ బిఈడ్ చేసుకోాలి మీ ఆడాళ్ళు కాబట్టి మీకు అంత టైం ఉండదు మళ్ళీ పెళ్లి చేస్త అంటారు పీజీ ఐపోయింది గా పెళ్ళి చేస్తా అంటారు
అవును
ఆ గట్లా అందుకే నేను నేను ఎంబీ ఎంబిఏ అయిపోయిన తర్వాత స్కూల్ల్లో చెప్పుకుంటడా బీఈడ్ చేసిన మళ్ళా మళ్ళ మళ్ళా ఇటే మళ్ళీ ఇటే స్కూల్లో చెప్పుకుంటే బిఎడ్ చేసి డైరెక్ట్ ఎగ్జామ్ రాసిన ఇప్పుడు నీకు కూడా ఎంసీ అయిపోయిన తర్వాత ఎంసీఐ మళ్ళీ ఇక త్రీ ఇయర్సు
టూ ఇయర్సే అప్పుడు త్రీ ఇయర్స్ ఉండేనట గాని టూ జేసిండు
అప్పుడు మాప్పుడు త్రీ ఇయర్స్ ఉండే ఆ
హ్మ్మ్
అట్లా అందుకే
ఏదైనా డిగ్రీ పర్పసే అయిపోతంది
ఆ అ గంతే అంతే ఇప్పుడు డిగ్రీ అనేది ఇప్పుడు మనం మన భారతదేశంలో ఏ నౌ ఒకరికైనా డిగ్రీ బ్యాచ్ డిగ్రీ డిగ్రీ అనేది హైయెస్ట్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అది మనం మనకు ఏదైనా బనికోచ్చతట్టు బనికి వచ్చేటట్టు ఉంటే చదువుకోవాలా లే అంటే డిగ్రీ డిగ్రీ ప్లస్ వన్ ఇప్పుడు నెక్స్ట్ నీకు డిగ్రీ తర్వాత ఇప్పుడు పీజీ లా ఇంకో పీజీ రాదు ఇప్పుడు ఎం ఎంసఏ చేస్తున్నా కాబట్టి ఏదైనా ఏదైనా పీజీ చేసినా మంచిగా ఉండు ఏ ఇంటర్లో ఏ డిగ్రీ లో ఏ గ్రూప్ నీ ది
బి ఎస్ సి మ్యాస్ ఎం ఏం పి సి ఎస్ హ్మ్మ్ హ్మ్మ్ ఏం పి సి ఎస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్
కంప్యూటర్ సైన్స్ ఓహో కంప్యూటర్ ఇప్పుడు డిగ్రీ ఇలా కూడా సక్కగా బోయి డిగ్రీ కూడా ఎవరు చేస్తా లేరు అంట అంటే రెగ్యులర్ కాలేజ్ పోయి కూడా ఎవరూ చెస్తాలేరు గంత అంతే ఎవలైన అంతే ఎవరైన గాట్లనే చేస్తారు అట్లా
హ
బి ఇ డి చేస్తే మంచిగా ఉండు మంచి మంచి ఆప్షన్ ఉండు హాస్టల్లోన రూమ్ హాస్టల్ల రూమ్ ఉండేది పట్నంల హాస్టెల్ హాస్టెల్ ఎంత నెలకు ఐదు వేల
ఆ ఐదు వేలు
మన ఖర్చులు కాక
హ్మ్మ్
మన ఖర్చులు అటు ఇటు ఎంత ఎంత వద్దనుకున్న వెయ్యి అయినా అవుతాయి గా
అయితే గోరంగాయితే
అదే ఆ అంటే కొంచెం ఎంత
అసలు నేనేం తీయగూడ దనుకుంట అయితనే ఉంట
ఆ అదే న అనే ఎంత క ఎంత పి పిసినారి తనం చేసినా కూడా ఒక వెయ్యి పదిహేను వందల ఐదు అయిదు అంటే ఆరు వేల ఐదు వందలు రెండు గట్ల మళ్ళ కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు లాంటి ఏమన్నా కట్టి కట్టి
పెట్టిల్లు పదివేల ఐదు వందలు తీసుకున్నారు డెవలప్మెంట్ ఫీజు అని ఎగ్జామ్ ఫీజు ఆరు వేలు ఏడువందల ఏబై
ఆ ఆ
ఇంకా నాకే పాది వేల ఐదు వందలు మా ఫ్రెండ్ వాళ్ళక కై తే ఇరవై వేల ఐదు వందలు ఏమో ఏమో నాకు కూడా ఫస్ట్ పేజ్ లో పోయినప్పు ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు మళ్ళీ వామ్మో అసలు జీరో ఉంది ఫీజు వాళ్ళు కాలేజీ పోయయాక డబ్బులు అడుగుతల్లే లేందని న మళ్ళీ ఇంటికి వచ్చినా ఇంకా మళ్ళీ సెకండ్ పేజ్ లో కూడా నాకు అదే వచ్చింది లాస్ట్ లో పెడితే నేను అదే పెట్టుకున్నా సరే
ఆ కాలేజ్ పెట్టొద్దు కదా మరి ఆ కాలేజీ వద్దానికి
పెట్టొద్దు కాని నాకు ఎంసి ఏ నే చేయాలనుంది ఎంసీఏ కాలేజీలు తక్కువ మళ్ళా దీనికి ఫీజు లేద అని అట్ట పెట్టుకుండి ఇకా
ఈ కాలంలో బీటెక్ ఎంసిఏలు ఎంబిఏలు అంటే మనం ఇప్పుడు మా మా అంటే మేము టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతుినప్పుడు గొప్ప చూసిరు కాగానీ ఇప్పుడు
తక్కు ఉండడం వల్ల జాబ్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారుగా
బాస్కెట్ లా బిగ్ బజార్ లా డెలివరీ బాయలు వాళ్ళ అందరు బీటెక్ చేసిన వాళ్ళే ఉన్నారు ఆ తను ఏం చేసినవారంటే మామూలుగా ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది ప్యాషన్ అయిపోయింది నేను డిగ్రీ చేసినంటే చీఫ్ అయిపోయి చీఫ్ అనే కా బీటెక్ చేసినంటే గ్రేట్ అవుతారు అంతే తప్ప
మనే అందరు బీటక్ బీటక్
ఆ అయ్యేటట్లు లేదు
అదెక్కడ ఉంది ఇంకా